హలో
హలో బాగున్నారండి
ఆ బాగున్నామ్ అండి మీరు బాగున్నారా
నా బానే ఉన్నానండి హుమ్ ఎట్లాందండి మీ ఊర్లో వాతావరణం
మా ఊర్లో వాతావరణం ఇప్పుడు వచ్చేసి సమ్మర్ కదండి. మొత్తం ఎండలు సానా ఎక్కువగా ఉన్నాయి. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ టే ఊర్లో ఉండేకి అవ్వట్లేదు అంటే మా ఊరు వచ్చేసి బల్లారు సైడ్ అండి.
ఆఆ
ఆ బొల్లారు సైడ్ ఎట్ల అంటే చానా ఎక్కువ ఉంటది ఎండొచ్చేకే ఇక్కడ బెంగళూరు తో కంపేర్ జేస్ న్నప్పుడు అక్కడికి ఏడుపొడుచూడే చానై ఉంటది. అక్కడ ఊర్లో కొంచెం బయట తిరగాలన్నా చానా కష్టమే.
ఆ సుమారు ఎన్ని డిగ్రీల వరకు గాస్తదండి. ఎండ మన దగ్గర
సుమారు అయితే ఓ నలభై రెండు నలభై నాలుగు అంత వరకు ఉంటదండి.
ఉహు్
ఆ అది ఇక్కడ బెంగళూరు వచ్చేసి ఓ థర్టీ
ఎన్ని నెలు ఫాటు ఉంటదండి.. సుమారు ఒక ఐదు నెలు ఉందా ఎండ
ఆ సుమార్ ఐదు నెల్ అని ఉంటాద్ గాండి. ఒక సీజ వచ్చేస్ సిక్స్ మంత్స్ అని ఉంటదా. సన్ సార్ ఫోర్ మన్స్.
అవునా
ఆఆ
పట్టణాల్లో మీకు మాదిరిగా మన పల్లెటూర్లలో వాత్ తవరణం గాని స్వారి. ఆ వాటర్ ఫెసిలిటీస్ గానీ, లైటింగ్ ఫెసిలిటీస్ గానీ, అంతా బావుంటాయండి. మీ ఊర్లో
పాట్ మా ఊళ్ళో అంత బావుంటది. ఇప్పుడు విలేజ్ లో వచ్చేసి కరెంట్ పోతే కొంచెం ప్రాబ్లమేం ఉండదు. కొన్ని కొన్ని సార్లు అయితే ఉంటాది. మా ఊర్లో వచ్చేసరిక్ కీ అసలు కరెంట్ ప్రాబ్లం ఎక్కువ లేదు. ఎప్పుడు కరెంట్ ఉంటానే ఉంటది.
ఉహ్
మళ్ళా వాటర్ ప్రాల్నామ్ ఎప్పుడు ఉండలేదు. మాయి ఊరికి సపరేట్ గా ఓ మోటర్ ఏచనర్ లేండి. బోరేసుంటే ఆ దాని వల్ల మాక్ గంతా ప్రాబ్లం ఏం లేదు. ఎప్పుడు నీళ్ళు అందుబాటులోనే ఉంటాయి.
ఉహ్
ఆ
మంచినీళ్లు బాయ్ నీళ్ళు దోళ్తారండీ. మన పల్లెటూరులో మద్
లేదు లేదండి. మా ఊర్లో బావి అనేదే లేద్. ఆ ఫస్ట్ లో పురాతన కాలంలో ఉండే ఓ బావి అప్పుడు అక్కడ పట్టుకుని వస్తాండీ. అది కొన్ రోల్ తర్వాత దాన్ని మూసేపిచ్చినారు. అక్కడ ఎవరో పడిపోయింటే
ఉహ్
గాందుగన్ జేపి దాని మూసేబి చేవాలా బోర్ ఏపిచ్చినారు. బోర్లైతే నీళ్లు బానే వస్తున్నాయ్ ఇప్పుడు
ఏమ్ లే
అది అప్పటి నుంచి అట్లే కొనసాగుతుంది. ఆ బోరు లేకుంటే మాఊర్లో నీళ్ళే లేన్ అనుకోవాలంటే.
మీకు ఏవన్నా పాడి పంటలకు సంబంధి సి ఏవన్నా బిజినెస్లు ఉన్నాయండి. ఇగా కోళ్లు గానీ, గొర్రెలు మేక్
లేద్ లేదండి మాక్ అసలు పొలమే లేదు. ఆ ఉన్ కేంది. విల్లెలో ఉన్నామంటే ఉన్నాము. మేమంతా కూలి పనులు చేసేవాళ్ళం.
ఆ కూలి పన్లు అంటే, ఏ కూలి పన్లు రోజ్ జేస్తారండి.
తో మా నాన్న ఒత్ మా నాన్న వచ్చేసి కాంట్రాక్టర్ అండి. అంటే ఇప్పుడు బిల్డింగ్లు పట్ పట్టిస్తాడు జూడు.
నవును
ఆ అట్లా ఆ వర్క్ జేస్తుంటారు ఇగ్ ఇంకా మేము వచ్చేసి మేము ప్రసెంట్ ఇక్కడ బెంగళూరు లో ఉన్నాము
ఉమ్ ఇంకా అమ్మగారు ఏం పని చేస్తుంటారండి
అమ్మగారు వచ్చేసి ఇంట్లోనే ఉండడి
హ
ఇంట ఉంటారు ఇంకా మా నాన్న మొత్తం చూసుకుంటాడు
ఉ
ఆ
మీరు ఎక్కువగా ఏ పండుగ పండుగలు జరుపుకుంటారండి
మము వచ్చేసి ఉగాది బాగా మంచిగా చేసుకుంటాము అది వచ్చేసి టూ ఇయర్స్ కొన్స్ చేస్తాము
అవునండి
ఆ చాలా గ్రాండ్ చేస్తాం అప్పుడు అంతా ఊళలళ్ల డబ్బలు కలెక్ చేస్తారు ని అంత బాగా గహణం చేస్తాము అ అప్పుడే చాలా మంది పంతువులుగాని వస్తారు ఆ చనా
దసరా పండుగ ఎక్కువ జరుపుకుంటారంండి మీది దగ్గర లేకపోతే సంక్రాంతి ఎక్కువ జరుపుకుంటారు సరే
మా ఊరు సైడ్ జరిపోది ఉగాది మంచిగా చేస్తాం దసరా సంక్రాంతి అంటే సంక్రాంతి ఏం లేదు ఊరికే అంతగా ఏం గ్రాండ్గా ఏమి ఉండదు దసరా వచ్చేసి దసరాగా నార్మల్గా చేసుకుంటాం అంతే
అవునా
కొన్ని ఊర్లో కొన్ని కొన్ని పండగలు మంచిగా చేస్తుంటారు కదండి అలా మా ఊలో ఉగాది ఒకంటే మంచిగా చేసుకుంటారు
ఆ పిండి వంటలకు సంబంధించి ఏమేమి పిండి వంటలు చేస్తారంండి అక్కడ
ఆ పిండి వెంటలు అంటే ఊలిగాలు తెలుసుకోండి మీకు ఆ ఆ ఒలిగలు కారెలు
ఉమ్
శకాయలు
ఉమ్
ఆ ఇవన్నీ చేస్తారండి
ఓకే మన నాగరతే పూర్వకుల నాగరిక నాగరికత మాదిరిగా ఉంటుందో అది వస్త్రధారణ లే అయిపోతే ఆధునిక మానవుడి వస్త్రధారలాగా ఉంటుదండి మన ఊరు మన పెద్దలు ధరించే వస్తు
లేదండి ఇప్పుడు అంత మోడల్స్ మాత్ర తయారవుతున్నారు ఎట్లాంటే అందరు బాగా అప్డేట్ అయిపోయినారా అంత పాతకాలంలో ఉండే విధంగా ఎవరు లేరు అంతా ఇప్పుడంతా మోడల్ మోడల్ గా ఉంటున్నారు మంచి మంచివని ధరిస్తున్నారు బట్టలు చ పలు కాని అన్ని మంచి మంచి ఉన్నాయా ఇప్పుడు బట్టలు కాని అట్లా పాత పాతకాలంలో ఉండేవన్నీ లేవు
అవును
ఆ అట్లా దొరకాలన్నా కష్టం ఇప్పుడు అంతా కుట్టించుకోవాలి అట్ల ఏమన్నా కావాలంటే
హ
ఆ బట్టల పరంగా అయితే అందరు బాగా అప్డేటెడ్గానే ఉన్నారు చాలాంది మాఊర విలేజ్ విలేజ్ కాదండి పర్లేదు ఒక విధంగా
హమ్
ఆ
ఎంత వరకీ చదువుకున్నారండి మీరు
అదే అదే డిగ్రీ డిగ్రీ కంప్లీట్ అయిందండి
ఉమ్
ఆ డిగ్రీ కంప్లీట్ అయిద్ది మేమొచ్చేసి ఆ అ ఆనట్స్ ఆంధ్రాలోనే చదువుకోయుండేది
ఉమ్మ్
ఆ ఆంధ్రాలో అనంటపూర్ మీకనంటపూర్ తెలుసండి
అనంతపూర్ తెలుసండి డిస్టిక్కు అనంతపూర్ డిస్టిక్ పేరిన్నాను
అ ఆ ఆ అదే ఆ రాయలసీమ
రాయలసీమ అవునండి ఉమ్ అనంతపూర్ ఇంకా ఏం ఫేమస్ అండీ వంటలకి పిండి వంటలకీ గానీ ఆ ఏమన్నా మన నాన్ వెజ్క్ సంబంధించి వంటకాలలో ఏది ఫేమస్ ఉంటది
అనంతపూర్లో ఫేమస్ అంటే ఇంకా ఎం నాక్ తెలిసినంత వరకు మేమెప్పుడు అనంటపూర్ లో ఒగ ఐదు సంవత్సరాలున్నామూ
హ్మ్
అక్కడెక్కువా ఇయే ఓలిగలూ ఆ అదేమంటరు చూడండి పెసరట్టంటరు తెలుసా
ఆ తెలుసండి పెసరట్టు
ఫేమస్సూ
ఉమ్మ్మ్ ఇంక అనంతపూర్ ఫేమస్ నాటికోడీ రాగి ముద్దంటారు అండి అనంతపూరూ నా నాటుకోడని రాగి ముద్దంటారు గదా బాగా
అవునవును అది నాన్వేజ్ పరంగ
నాన్వేజ్ పరంగ ఊమ్ మరీ రాయలసీమంటే ఫ్యాక్షనిజం అది ఇది అంటుంటారండీ ఇప్పుడూ దానికి సంబంధించి మి మీరేం జెప్పగల్రు
అవునండి చానా రౌడీజం ఎక్కువాసైడ్ అనంతపూర్ లో మొత్త ఎట్లంటే గ్యాంగుల మాది తిరుకుంట
హ్మ్మ్
ఉన్నాయి ఇప్పుడేమన్న తగ్గినయేమో గాని మున్న ముందప్పుడైతే చనా ఉండేవే ఎప్పుడు జూసినా రౌడీజం చూసేవాళ్ళం
ఊమ్మ్
అనంటపూర్ బోతే మరీ అంత ఈజీగేం ఉండదు
ఈళ్ళు ఈ పనులు జేసేవాళ్ళు రౌడీజం జేసేవాళ్ళు రోజువారి పన్లు కీ వెళ్తారా అండి లేతే ప్రత్యేకించి వాటికేమన్నా ఇంతనీ వాళ్ళు ఒక కేటాయిస్తారా ఎమౌంట్
అర్థంగాలేదండి
ఇప్పుడూ ఈ రౌడీజం జేసేవాళ్ళకి పెట్టుకున్న వాళ్ళు ఇంతని డబ్బులిస్తారా లేకబొ తే ఆ అ రోజూవారి కింద కూలికెళ్తారా వాళ్ళు
డి వాళ్ళకీ వేరే పనుండగా వాళ్లు పనికి బోతెముందాడ రౌ డీజం ఎందుకు జేసుకుంటారండి
అంతేనాండి అక్కడ దీనికి సంబంధించి పంచాయతీలు గానీ గా గా గవర్నమెంట్ గాని ఆ డిస్టి్రిక్ట్ సంబంధించిన ఆ పర్మిషన్స్ తీసుకొని చేస్తారా లేకపోతే అయితే నియంత విధానంలోనండి
అది కాదండి ఇప్పుడు రౌడిజం అనేది ఇల్లీగల్ కదండి ఇక దానికి ఎవరు పర్మిషన్ ఇస్తారండి ఎవరు ఇవ్వరు
హమ్మ్
ఎక్కడ
అంటే అది ఇగా వాళ్ళ ప్రైవేట్గా వాళ్ళ సొంత దానికి సంబంధించి చేసుకుంటూ పోతారండి
అంతే దాని వాళ్లు
ఇప్పుడు మెయిన్ అది రౌడిజం అయిపోవటానికి అక్షరాశత లోపం అంటారా లేకపోతే అనాగరికత అంటారా మీకు తెలిసి
అక్షరాస్త అని కాదు కాని ఈ కాలంలో అక్షరాస్తో సంబంధం లేకుండా
మ్మ్
రౌడిజం చేస్తన్నారుండి ఇప్పుడు చదువుకున్న వాళ్ళు కూడా కొంతమంది అట్లే బిహేవ్ చేస్తారు
మ్మ్ దేని దానికి కారణం ఏంటండి ఇ డబ్బు పర డబ్బు లేకపోవటమో లేకపోతే ఏమన్నా ఆనవాయితికి వస్తున్న ఆచారం అహ
లేదు లేదు అది ఎట్లాంటే ఫస్ట్ నుంచి అట్లే ఉంది కదండి ఆనవాై
ఉ ఉమ్మ్
ఆ మళ్ళీ వచ్చేసి ఈ కాలంలో ఎక్కువ ఇగోకిపోతారండి చాలా మంది
అవునుఅండి
ఆ ఆ ఈగోకి పోవడం వల్లే ఈ కొట్లాటలు ఆవేశంగా నేను ఒకరిని చూసి ఎందుకు తగ్గలా వాడే నను చూసి తగ్గాలా నేను ఎవరిని చూసి ఎందుకు భయపడాలా
మ్మ్
పాత
మీరు ఫ్యాక్షనిజం అనేది దగ్గరండి చూసారంటే మీకు గుర్తుకు వచ్చిన తర్వాత
అంటే దానికి కొంతం దూరంగా ఉన్నాం కదండి ఎప్పుడు అలా అవన్నీ జరిగినా సరే మేము చూడము వెళిపోతామంట అండి అన్ని పట్టించుకోము
ఓకే ఓకే థ్యాంక్స్ అండి
అహ ఓకే ఆ